ఇయా
ఏం లేదురా
ఏ ఏం లేదు జెస్ట్ ఇలా పడుకున్న ఇంకొద్దిసేపు అయితే ఇక డిన్నర్ చేయాలి
ఓ నీక ఏ ఫుడ్ ఇష్టం
బిర్యానే పక్క అది అయితే వేరే ఆప్షన్ ఉండదూ ధానికి
అవునా
ఉ
ఇంకా బిర్యానీ కాకుండా ఇంకా
చెప్పిన కదా సెకండ్ ఆప్షన్ ఉండాది జెస్ట్ ఒక్కటే ఆప్షన్ అది కూడా బిర్యానే
కూ బిర్యానీ ఇంకా ఎగ్ పఫ్స్
అంతా అవేమా ఆవి ఇ సట్ రావవి అది వేరే కేటగిరీ అవి ఎగ్ ఫక్స్ అట్లాం నే బేక్రి ఇవ కదా
ఆ నాకు ఎక్కువ మళ ఫాస్ట్ ఫుడ్ లో ఎక్కువ చికెన్ నూడిల్స్ ఇష్టం ఆ క్యాచూప్ అయితే ఇంకా ప్రాణం
సమోసాస్ ఏ వ్యండేటరీ
ప్రగ్నెంట్ టై లో డైలీ ట్వంటీ రూపీస్ అయినా థర్టీ రూపీస్ వాంతింగ్స్అయినా గప్ చుప్ తిని మల్ల కక్కిన గాని మల్ల వెళ్లి తిని తినేసి వచ్చేదాన్ని
అవు మరి భలే ఉంటే నాకైతే ఫాస్టింగ్ అప్పుడు చూడాలి పక్క నుంచి వర్క్ ఉందని వెళ్ళిన బక్కనే బండిఉంది ఇ చూడు ఆ స్మెల్కికీ ఏ అది నా వెళ్ళి చెప్పి నాకు కానీ అవలా కా అట్లేదు ఆ సైడ్ నుంచి రాని అక్కడ గప్ చిప్పల బండి ఉంది అని ఆ స్మెల్ కి అసలు ఎంత టెంట్ అవుతుందో నేనే
లాస్ట్ లో స్వీట్ పనీపురి బాగుంటది
ఇక్కడ ఇవ్వరుక నేను అక్కడ తినను పానీపూరి ఇంటికి తెచ్చుకొని తింటా లాస్ట్ అని ఇంట్లోనే కూర్చుంట ఉంటావు ఫాస్ట్ ఫుడ్ బయట తినకూద్దు అంటారు కదా అందుకోసం ఇంటికి తెచ్చుకుని తింట
ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ గా దిని ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్ గా దినాలి
లేదు మా మమ్మీ బయట ఏ ఫుడ్ నువ్వు ముట్టుకోవద్దు అని చెప్తది అందుకోసం ఇంటికి తెచ్చి మరీ తింటా ఇగ
ఆహా కాపోతే బయట వాళ్ళు వేస్తుంటే తింటేనే బాగుంటది వేడి వేడిగా
మా అక్క కట్లనే ఇష్టం తనకుప్పుడప్పుడు కంపెనీ ఇస్తాం
ఆ ఇంట్లో కూర్చొని తింటే అంత ఫీల్ రాదు అప్పుడే అక్కడ వాళ్ళు వేడి వేడిగా వేస్తుంటారు కదా తిన్ టుంటే కొంచం ఇంకా తినబుద్ధ అవుతది ఇంటికి దెచ్చేసరికి చల్లగా అయిపోయిద్ది తినాలనిపించదు
ఆ నేను వేడి జేసుకుని మరైనా తింటా కాకపోతే బయట వద్దంటది మా మమ్మీ ఇగ నేను అది తెచ్చిన్నా అంటే ఇగ మా మమ్మీ చేతిలో నాకుంది నాకు ఏదో మూడింది అనుకోవాలి ఇగా డుతది ఇది గోరంగా తిడుతది మల్లేమో బయట తినొద్దు అంటది అన్నీ వాళ్ళ ఇష్టాలే నాకు అది ఇష్టము సమోసా సైతే ఇగ ఎన్ని పెట్టినా తింటా ఆల్మోస్ట్ ఆనియన్ కావాలి దాంట్లో ఎప్పుడైనా ఒగసారి పొటాటోది దింటా
ఈ ట్రైన్ లో ఆనియన్ సమోసా బావుంటది
ఊ
పొటాటో అంటే బేకరీ లో బావుంటది ఆనియన్ అయితే ట్రైన్ లో బావుంటది
ఊ ఇక్కడ కూడా బానే ఉన్నాయి టీ ఉమ్ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంకుల్ వాళ్ళు అక్కడ చేస్తారు బానే ఉన్నాయి అక్కడ ఆల్మోస్ట్ అక్కడనే చదువుకొనే ఫేమస్ కదా ఇక్కడ అందుకోసమే అక్కడ నుంచే తెస్తాను అవి ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుది నాకు అదేంటో మరి
ఏమో మోబతుల అంత తెలువదు నాకు ఫుడ్ ఐటమ్స్ ఎక్కడ ఉందో
ఉన్నాయి ఉన్నాయి ఇస్ సారి కొంచెం డెవలప్ అయిండది మొహం షవర్ మాస్ జరుగు తున్నాయి అది కూడా బానే ఉంది అది కూడా ట్రై చేసా
అం అలీం కూడా మౌబదులో పెట్ టేరావ్
ఆ ఎవ్రీ ఇయర్ పెడతారు కాకపోతే అంత టేస్ట్ రాదు ఇక్కడ ట్రై చేస్తే వేస్ట్ అది
ఔను
చేయడం రాదది
అవును
టుబి ఫ్రాంక్ ఇక్కడ చేయడం రాదు వీళ్ళకి కాకపోతే పెడతారు ఇగ ఎవరైనా ఉంటే కొనుక్కుంటారని
త బావుంటదో నేనైతే ప్రతి ఇయర్ రంజాన్ టైంలో ఒక టెన్ టైమ్స్ అయినా తింటా అలీమ్
మ్
ఆ టైమ్లో
అంటారు కదా ఏ ఫుడ్ ఎక్కడ ట్రై చేయాలో అక్కడే ట్రై చేయాలి అని అ వే అది ప్లేస్ని బట్టి ఫుడ్ ఏమంటారు అది టేస్టీ బడ్స్ మారుతూ ఉంటాయి టేస్ట్ అప్ అప్పుడే వస్తది.
మ్
అక్ డ తిన్న బిర్యానీ గుడా హైలైట్ ఉం టది. సరిమా ఉంటది. నేనో చ్చినప్పుడు చార్మినార్ దగ్గర తిన్నా బిర్యానీ ఫేక్ అసల్ అది ఇక్కడ కూడా తిన్నా బానే ఉంది. కాకపోతే అది కొంచెం టాప్ అది
కానీ మౌబాదులు ఎట్లుంటది బిర్యానీ లోకి అంటే ఓ బాగారన్నం చికెన్ కర్రీ కల్పుకొని తిన్నట్టు ఉంటది.
ఆ లేదు లేదు ఇప్పుడు చేంజ్ అయింది వేరే రెస్టారెంట్కి వెళ్ళి అంటున్నారు నేను ట్రై చేసిన దాంట్లయితే బెట్ టరు కొంచం కాకపోతే ఆ ఏమం టర్ గ్రీనా గ్రీన్ బకెట్ బిర్యానీ దగ్ దగర అది వేస్ట్ అది అసలు వెళ్లి కూడా వేస్ట్ అది
ఆ
మిగతాయి నవాబులో ఫ్యామిలీ రెస్టారెంట్ లో బానే ఉన్నాయి అక్కడ ట్రై చేస్తా ఇంకోసారి ఈసారి జైల్ మండి ప్లాన్ వేస్తున్న అది వెళ్ళాలి తినాలి.
ఇక్కడా నాకు ఇక్కడంటే ఎక్కువ తి బిర్యానీనే తింట నేన్ ఇంకేం తిన.
ఆ మేము కొట్టుకుంటాం బిర్యానీనా లేకుంటే అది మందినా అని
ఆ
మేము డిసైడ్ అవ్వడానికి చాలా టైం పట్టుది. నాకేమో బిర్యానీ ఇష్టం మా సిస్టర్కేమో మంది ఇష్టం
ఆ
మ్ మేమిద్దరం
ఇదీ బన్ని ఆ
అప్పుడు తింటాం ఆర్డర్ చేస్కోని. ఓకే పర్లే ఇక్కడ గుడా కొంచం ఆ డెవలప్ అవుతున్నారు వీళ్ళు ఫుడ్ విషయంలో
ఊహు మోగబదులో కూడా ఉంది కదా మండీ
ఉంది ఉంది జైల్ మండి ఉంది
ఆ అది ఎటు సైడ్ ఉంది రా నాకు తెలియదు అది
బ్యాంబూ రెస్టారెంట్ ఉందా నరసంపేట రోడ్డో ఏమో అంట అది
ఆహా మా పిన్ని వాళ్ళు వెళ్ళారు మ్మ్ అవును ట్రై చెయ్యాలి ఒకసారి
మ్మ్ బానే ఉందని టాక్ మరి
ఆ మా పిన్ని వాళ్ళు వెళ్ళారు అక్కడికి తెలియదు నాకు వాళ్ళు ఎల్లి ఫోటోస్ దిగాక అడిగా నేను
ఆ హా ఇక్కడ స్లైస్ అండ్ మోర్ ఆ బేకరి ఉంది దానిలో మంచి మంచి ఐటం మ్స్ ఉన్నాయి దాంట్లో అంటే ఇవి ఇవి ఏమంటరు దాన్ని మొజోటిస్ అవున్నాయి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి సాఫ్ట్ డ్రింక్స్ సెంటరు కదా మొత్ త్తం అవే ఉంటాయి ఇగ అక్కడ
ఆ
రేట్స్ కూడ అట్లనే ఉన్నాయంట కాకపోతే
హ్మ్
ఆలివ్ బేకరీలో కూడ బలే ఉంటాయి అన్ని ఐస్ క్రీమ్సే ఆల్మోస్ట్ కొత్త కొత్త ఐటమ్స్
ఐస్ క్రీమ్స్ బాగా ఐస్ క్రీమ్ బాగ తింటావనుకుంట కదా
ఆ లేదు లేదు ఇప్పుడు అన్నీ మానేసిన అది అప్పుడు సార్ ఇప్పుడు అన్నీ మానేసినా
అవున అయినా మీకేంది ప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ఇంట్లోనే చేపించుకుంటారు బిర్యానీ
ఆ అదై కంపల్సరి అది ఎంతైనా ఇంట్లోది ఇంట్లోనే ఉం టది బయట రెస్టారెంట్స్ అది
మ్మ్ నేను మొన్న ఒకసారి ఇంట్లో ట్రై చేశా, కాపోతే ఎక్కడైనా బిర్యానీ వేడిగా ఉన్నప్పుడు బాగుంటది, కానీ నేను ట్రై చేసింది చల్లారినంక బాగుంది.
ఇంకేంటి విశేషాలు
ఆ
మీకేది ఇష్టం మ్యారేజెస్ లో ఇష్టమా, రెస్టారెంట్ ఇష్టమా, ఇంట్లో బిర్యానీ ఇష్టమా
నాకు రెస్టారెంట్ లోది ఇష్టం
ఆ
మాకు మ్యారేజెస్ లల్లా బెట్టరు కదా బి
ఆ బగర రైస్ కదా మిది కాకపోతే అదే టేస్ట్ ఇంటి దగ్గర చేద్దాం అంటే అనుకుంటారు కదా మ్యారేజ్లో చేసింది ఇంటి దగ్గర చేద్దాం అంటే అది టేస్ట్ రాదది మ్యారేజ్ మాత్రమే వస్తదది
అవును మ్యారేజ్లలా కర్రీసు రైసు
ఇం నేన్ కూడా ఫస్ట్ వెళ్తే బిర్యానీ తర్వాతే చూస్తా ఫస్ట్ రెడ్ చికెన్ ఉంటది కదా
ట్రై చేస
ఆ సరే అత్తా మేము కూడ అంతే మ్యారేజ్లు ఇప్పుడు ఏమన్నా ఉంటే కదా ఫంక్షన్స్కి వెళ్ళేది మేన్ అన్నం కోసం
అంతేన నేను ఎప్పుడో ఒకసారి ఎల్త ఆది కూడ వెళ్తే కొంచెం నాకు దొరకని మళ్ళీ దొరకవురా ఫుడ్ అనేటియే తింట కదు కీర అని ఉంటది తెలుసా భళే ఉంటది అది కద్దు కీర అని కద్దుకి కీర్ ఇది రంజాన్ సీజన్ లో కూడ దొరుకుతుంది సొరక రకాయనా సోరకాయ ఏదో అంటారు కద సొరకాయే అంటార కద్దుకి కీర్
అవునా ఏమో తెలియదు అది సొరకాయ్ ఏమో
దాన్ని ఏమంటారో పాయసం అంటార
ఆ అదే కునఫ్ఫా లేకి ఎస్ సేమియలు చేస్ తారు కదా
సేమియాస్ ఎయ్యరు డ్రై ఫ్రూట్ సు ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అది దోసకాయ ఏదో ఎస్తారు కదా అది ఉంటది అంతే కాకపోతే బలే ఉంటది నా ఫేవరెట్ అది ఇగ ఈ డబల్ కమిటలు అవి ఏం చూడను అదుంటే అది లేకున్నా చూడండి డబుల్ కమిట్
ఆ
అది మండేటరి కావలి నాకు
ఇంకా మీ అక్క మ్యారేజ్ వస్తుందిగా ప్లాన్స్ ఏసుకున్నావ
లేదు
ఏమేం తీసుకోవాలి
అ నీన్ జ్యవెలరీస్ లల్లో ఈ డ్రస్సింగ్ లలో అస్సలు ఉండను ఇప్పటికి కూడ మా అక్క కొనిస్తేనే వేసుకుంట నేను
ఆ
ప్రతి డ్రెస్సు మాకు అప్రూవుల్ తోనే వస్తుంది అది
ఆహ
తనే కొనిస్తుంది ఇది వేసుకో బాగానే ఉంటది తీసుకో అది తీసుకో అని నేను లాస్ట్ అంతే ఇగ అది బ్యాస్ నేను
జుబేదా మళ్ళీ చేస్తావా
ఆ సరే సరే